నమస్కారం అండి. బావున్నారా.
బాగునా అండి ఇ.
ఏం జెస్తున్నారండి.
ఏమండి బోన్ టిఫిన్ చేసాముగా, పరుపులెసుకున్నాాం.
ఏం తిన్నారండి.
రొట్టె పప్పు, తిన్నమంది, జోన్న రొట్టె.
ఆహా, ఆరోగ్యానికి.
ఆ అందుకనే, అండి, ఉమ్. ఉదయం, రైస్, మిగిలింది, కొంచెం, ఇంకా, రోట్టే, జెసుకుంటే, సరి. పోతుందనీ, అ పప్పుఉంటే జొన్న, రొట్టె, జెసేస్తా.
హు హు ఏం పప్పు, అండి, జొన్న, రొట్టనా.
పాలకూర పప్పు.
హు హు పప్పు, ఎట్లా, జెస్తారండి, పాలకూర, పప్పు.
ఏముందండి, బ్యాన్లు, కందిబేళ్లు, ఎర్రగడ్డ. పచ్చిమిరపకాయలు, ఆకుకూర, టమోటా, కొంచం. మొత్తం, ఎసుకోవాలె, చింతపండు, అన్నీ, ఏ. పక్కన, వెట్టేసి, మేము, కుక్కర్ లోనే, బెట్టేత్తమ్.
కుక్కర్ లో ఇప్పుడు, తినొద్దు, అని, అంటున్నారు, గదా.
ఏదైతేనేమండి.
ఉ కానీ. పాతకాలంలో, వాళ్ళందరుూ, అట్లా, జెసుకున్న వాళ్ళు, కానీ వాళ్ళు, బాగా గట్టిగా, ఉన్నారు.
రెండు అంటే ఇప్పుడు గ్యాస్. ప్రాబ్లం వల్ల, మీకు, అన్నం, ఒక సపరైటు పప ఒక సపరైటు అన్ని ఏ. తాలింపులకు, తెలిపులకు వేపుుల్లయివేపుల్లు అయ్ గుడ వేపుల్లు, ఉడక బెట్ట. తనటే స్ప్రెట్ అంటేచట్టాలంటే సపరేట్ అంటే గ్యాస్ యానించి వస్తాడుడి అ అందుకే ఒకసారి కుక్కర్ లో పెట్టేస్తాం
అ హ మీరు, మొదటి, నుండి, కుక్కర్ లోనే, పెడుతున్నారా.
తనూ జేస్తా, ఉన్నారు, అంటే, అన్ని, అలవాటు, అయిపోయినాయండి.
ఆహా అంటే, మీది, పెద్దదా, అండి, కుక్కరు.
ఆ పన్నెలీటర్ర, కుక్కారండి, అది.
అన్నీ ఒకే సారీ.
అన్ని పడాయి అన్నానికి బడుతుంది పప్పకు బడుతుంది ది ఈవెన్ కాలింపులు ఉంటే క్యారెట్ గానీ అట్లా ఏవైనా కాయగూరలు అట్లా ఉడకబెట్టేటువేతే అన్ని దాంట్లోనే పెట్టేస్తాం
ఆహా ఉదయం ఏం తిన్నారండి
అ మీ ఈ రోజు బొంబాయి రవ్వ బియ్య పిండి అన్ని అట్లా వేసి రవ్వదోసాయి
అబ్బో చాలా బాగుంటది కదండి ఆది దోస
బాగుంటుందండి అయితే బాగా వేడి వేడిగా అయితే బా రిప్సీగా బాగా అవి దాంట్లో మళ్ళా ఆనియా ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు సన్నగ తురిమి క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు అన్ని ద సన్న కట్ చేసి మిక్స్ చేసుకొని దోస చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ దాంట్లో కొబ్బరి చట్నీ
ఆహా చాలా బాగుంటుంది కదాండి మీకు ఇష్టమైన అండి అది
మేము మామలుగా టిఫిన్ లో ఏమంది టిఫిన్ లో అయిపోయినా ఈ రోజు ఏం చెయాలని అర్థం కాలేదు ఇ ఈ రోజు ఎందుకు సెల్ లో నేను స్నాక్స్ అదే సింపుల్ దోస ర రవ్వదోస లు ఏమన్నా ఎట్లా అని ప్రాసెస్ చెప్తే సెల్లులో చూసి చేసారండి
ఆహా
ఉ
ఉ మీరు ఏమేమి టిఫిన్లు చేసుకుంటారండి రోజు ఉదయం మామూలుగా
టిఫిన్ అంటే ఓ రోజు ఉప్మా ఓ రోజు చపాతి వాడప్పలు దూసే పొంగనాలు పుల్సటుకులు పులుసు ఉప్మా
నేను ఇవన్నీ విన్నాను కానీ వాడప్పలు అనేది ఒక్కటి వినలేదండి ఎప్పుడు మొదటిసారిగా వింటున్నాను నేను టిఫిన్ పేరు
ఊరిల్ మాదిరి ఉంటాయండి అవి
ఏంటండి
చిన్న చిన్న పూరీలు మాదిరి చేసుకోవచ్చు బాగుంటారు
ఆహా దానికి మీరు మ్ విధానం చెప్తారా
బియ్యప్పిండి ఉంటుంది కదా బియ్యప్పిండి
ఉ
అది మూడు కప్పులు వేసి శనగపిండి ఒక కప్పు వేసి మ్ సా ఉప్పు వేసి కొంచెం జీలకర బా కొంచెం బాగా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది
అంటే జీలకర మామూలుగానే లేదా మిక్సీ బట్టి
లేదండి అట్లయినా వేసుపోతే అట్లా వేస్తే ఏం కనిపించదు ఊరికే పిండిలో కలిస్పయి ఉంటుంది ఇట్లా జీలకర చల్లి వేస్తే అప్పుడప్పుడు మనకు నములుతున్నప్పుడు ఆ పంటి కింద ఉన్నప్పుడు అప్పుడు బాగుంటుంది ఉమ్ మిరియాలు వేయ్యద్దండి ఉత్త జీలకర ఉప్పు సవ వేడి నీళ్లు కాయిన్ చేసి కొంచెం స్మూత్ గా ఉంటుంది పిండి
అంటే జొన్న రొట్టెకి మనం
ఆ ఆ అట్లా దీనికి కూడా అట్లానే అండి ఇక చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఫ్రెషింగ్ ఉంటుంది కదా మిషను ఆ ఆ వేషింగ్ మెషన్ కవరు
దాంతో కంటే మనం చేతితో కూడా నేరుపు
చేతో రాదండి ఇది చేతో రాదు వస్తుంది కానీ ప్రేషింగ్ లాగా ఉండదు మందం వస్తుంది ఇంత లావు వ స్తాయి మనం తినాలంటే లావుగా తినలేం కదా ఫ్రెషింగ్ అయితే పని తొందరగా అవు తుంది మనకు ప్లేస్ బాగా బాగుంటాయి
ఆహా దీనితోటి మీరు కర్రీ ఏం తింటారండి
కర్రి అంటే చనకాయల చట్నీ చేస్తాము మా ఇంట్లో ఎర్రకారం రెండు
ఆహా మీకు ఏ కాంబినేషన్ నచ్చుతుంది ఎక్కువగా
నాకు ఎక్కువ చనకాయలు చేట్ని బాగుంటది
అంటే అది రెండు విధాలుగా చేస్తా
ఆ అవునండి చనకాయలు మాముూలుగా వే వేయించి
కాదండి మీకు రెండు విధాలుగా చేయడం వచ్చా అది
ఏదండి చనకాయల చట్నీనా
ఆ
ఆ చేస్తామండి
ఒకసారి ఒక విధానం చెప్పండి
ఇప్పుడు ఏది దేంట్లో ఈ చనకాయల చట్నీ అంటే చనకాయలు వేయించి పచ్చిమిరపకాయలు టమోటాలు బాగా ఎండిగా వేస్తాము ఆ ఆనియన్స్ ఎరగడ్డలు మూడు బాగా ఫ్రై చేసి దోరగా వేయించుకో వాలి మ మళ్ళా ఇంకా చెనకాయ పప్పులు ఉప్పు ఇ వేయించినటువన్నీ మిక్స్ చేసేస్తే బాగుంటుంది లైట్గా చెక్కెర కొంచెం అట్లా
అంటే మీరు ఇందాక చనకాయ పప్పుల్ని వేయించుకోమన్నారు కదా పచ్చివి వెయ్యకూడదా
స్మెల్ బా వా అది తిన్నబుద్ధి కాదండి పచ్చి వాసవ వస్తుంది ఉమ్
ఆహా ఇంకో రకం ఉంది చెప్ప
ఇంకొంక రకం అంటే ఇట్లనే చెనకాయ ప ప్పులు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అన్ని వేయించుకోవాలా టమోటా లేదు దానికి ఆ చనకాయల చట్ని అంటే అది బులగం పచ్చడికి బాగుంటుంది రైస్ లోకి బానే ఉంటుంది కానీ చింతపండు నానబెట్టుకోవాలా మనము దానికి కంపల్సరీగా కొంచెం బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది
అంటే దానికి దీనికి తేడా అది చింతపండు వే స్తాము ముందేసింది ఉప్పేస్తామా
ఆ చి దానికి చింత టమోటా ఒకటి వేస్తాం దానికి ఆ దీంట్లో టమోటాలు లేదు చింతపండు వాడతాము అది ఆ పులుపు ఇది ఈ పులుపు
ఆహా మీకు ఏది నచ్చుతుందండి
అన దేన్ టేస్ట్ దాందే అండి అదీ ప ఆ వాడప్పలకి అది బాగుంటుంది ఇదీ పులగం పచ్చడి పులగం జేస్తాం గదా పులగాని బాగుంటుంది మనము ఉత్త అన్నంలో గూడా బాగుంటుంది అ స పు చింతపండు వేసింది అది యుత్త వాడప్పలకే అది బాగుండేది
అవున్లేండి
రెండు విధాలుగా చేసిన కాన్ డిఫరెంట్గా ఉంది కొంచెం
ఊహు రెండూ వాడేది ఒకటే చనే క రొండే కానీ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో గదా
జేయోచ్చండి దానిక్ అగుడంకా రకరకాలుగా శనక్కాయల పొడి జేసి శెనక్కాయాల చట్ని అని ఏసి మిక్సీకే ఏస్తామండి
దాంతోకి ఏమేమి ఎస్తారు పొడికి
పొడికంటే ఒట్టిమిరపాయలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, వేయించీ. అనా ఓ ఉప్పు వేసి అన్ని వేసి తిప్పుతాం కొంచెం మెత్తగా లేకుండా కొంచెం రవ్వ రవ్వ లాగా కొంచెం పలుకు పలుకు
ఉ అంటే మీది పొడి పొడిగా ఉంటుందా లేదా బంకగ పె
వాళ్ళంత ఎందుకు ఆ బంగ బంగ్ టల్ ఏం ఉండదండి కొంచెం పొడి మాదిరే ఉంటుంది
ఆహ నేను చాన వరకు అయితే అట్లా ముద్దగా ఉండడం చూసానండి
అవీ కొంచెము హఫ్ హఫ్ హాఫే కొంచెమూ గరుకు గరుకుగా దిప్పేస్తారు కొంతమందికి అట్లే ఇష్టంగా ఉంటుంది మా ఇంట్లే ఏమో ఇట్లే చేస్తానండి సారి ట్రై జెయ్యాల ఒకసారి అట్లా
ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంలే అండి
అంతే ఐన ఊమ్ ఈరోజు పాలాకు పప్పు జేస్ కాన్ రసం జేశాను వడియాలు ఏంచాను
ఊహు ఇంక మీరు రసం ఏ రసం అండి మిర్యాల్ రసమా టమోటా రసమా కోతుమీర్ ఏసినా
టమోటా రసం ఊ
ఇవి పప్పు నీళ్ళు ఉంటాయి కదా ఆల్రెడీ పాన్లల్లోవి
అంటే అద అట్లా ఒక అది పప్పురసం అయితుంది ఆ పప్పు జేసినప్పుడు అంతే నేను కొంచెం బ్యాళ్లు ఎక్కువ ఏస్తాను కొంజెం బ్యాళ్ళు అట్లా చిక్కగా వంచేస్తాను ఓ దాంట్లోనే కుక్కర్ లోనే టమోటాలే ఎక్స్ట్రా పెడతా పప్పుకు బెట్టినట్లు చింతపండు అన్ని ఎక్స్ సా బెట్టేది పప్పుకు సరిపోయినంత వేసేసి మిగతాయి రసానికి అట్లా పిండేసి టమోటాలు అట్లా బాగా మొత్తేసి పిసుకేసి బాగా ఆ తొక్కలు తీసేసి ఇంకా కొంచెం వాళ్ళ చక్కెర బెల్లము బెల్లం గాని ఉప్పు అది వేసి రసం పొడి వేసి
సరే అండి అయితే మీ విలువ వైన సమయాన్ని మాకు అందించినందుకు ధన్యవాదములండి
ఉ సరలేే అండి
ఆ ఉంటానండి
ఉ